అ
గుడ్ ఈవినింగ్ చి గుడ్ ఆఫ్టర్నూన్ అండి
ఏం చేస్తున్నారండి ఇయాళ ఏం లేదండీ రేపు పొద్దునైతే ఆస్ ఇవాళ రేపు పొద్దునైతే హాస్టల్ కి పోవాలిక
అవునా అండీ ఇప్పుడు ఏం ఎ ఏ హాస్టల్ అండి మి
మేమా నేను షైన్ జూనియర్ కాలేజ్. ఇంతసేపూ ఈ అప్పుడు ఫస్ట్ ఇయర్లా మా ఫస్ట్ ఇయర్ లో అప్పుడు మా పక్కనే ఉన్నదండి కాలేజు జస్ట్ టూ వన్ కిలోమీటర్ గూడ ఉండది.
హ్ము హ్మూ
కిలోమీటర్ గూడ ఉంటదీ అయితే చేంజ్ చేశిళ్ళు. అయితే చేంజ్ చేశిళ్ళు కాలేజ్ ఇప్పుడు నయూబ్ నగర్ పోవాలే.
మీరు నిదానంగా మాట్లాడండి. త్వర త్వరగా మాట్లాడకండి అలా
ఓకే ఇప్పుడూ నైయమ్ నగర్ పోవాలండి మళ్ళా.
అవునా మీకు లాంగ్ అయితుందా అండి ఇంటి నుంచి అందుకే హాస్టల్లో ఉంటున్నారా.
లాంగ్ ఐతాంది ప్లస్సూ లాంగ్ అంటే ఓ టెన్ కిలోమీటర్స్ ఐతాందండి.
టెన్ కిలోమీటర్సే కదా అండి. టెన్ కిలోమీటర్స్ టు హాస్టల్ హాస్టల్ లో ఉంటారా అండి.
అవునండి
అశ్శో ఓ
ఉండాలిగా తప్పదు.
మరి ప్యాకింగ్ ఏడిదాకా అచ్చిందండి మీది.
ప్యాకింగ్ గా ప్యాకింగ్ ఆ బుక్కులు కొన్నా అండి. బుక్కులు కొన్నా తర్వాతా ఆ ఇప్పుడు సాయంత్రం అంతా బట్టలు గిట్ల అన్నీ కొనుక్కోవాలండి.
టది ఇంకా స్నాక్సూ ఫుడ్డూ ఏమన్నా
స్నాక్సు వాళ్ళే పెడతరండి ఫుడ్డూ గిట్ల ఏముండద్.
అంటే మీరూ ఇంటి నుంచి ఏం పట్టుకపోరా అండి అంటే మామిడికాయ పచ్చడా గానీ ఏదన్నా పికిల్.
అర్థం కాలే
అంటే మీరు ఇంటి నుంచి పిక్కిల్ల్ ఏమన్నా పట్టుకపోరా పచ్చడా అలాంటివి వాటి.
గవ్వేం తినా నేను పచ్చడా పికిల్ ఏం తినా.
అంటే మీరు ఓన్లీ బట్టలూ ఓన్లీ బ్యాగు సర్దుకొని వెళ్తున్నారా అండి.
ఫుడ్ ఐటెమ్స్ ఏం పట్టుకపోతలేనండి. ఆడ పెడతడు స్నాక్స్ రోజు పొద్దున స్నాక్స్ ఉంటయీ ఈవినింగ్ స్నాక్స్ ఉంటయ్.
ఆ చెప్పండి మీ హాస్టల్ల ఏమేమి ఉంటయో.
హాస్టల్ల నా పొద్ అంటే టైమ్ టేబుల్ చెప్తా ఇనండి. టైమ్ టేబుల్ల్ ఫస్టు పొద్దున్నా నాలుగ్ గంట్లక్ లేపుతడండి.
హ్మ్
నాలుగు గంట్లక్ లేపీ స్నానం జేయమంటరు స్నానం జేశీ అంతే ఇగ బాత్రూమ్ లు తక్కువుంటాయి గదా అండి మా కాలేజ్ స్ట్రెన్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లుంటరు బాత్రూమ్లు సరిపోవు. స్నానం చేశే వరకీ గంట అయితది.
హ్మ్
ఆరు గంట్లకి మళ్ళా స్టడీ అవర్ ఆ సిక్స్ నుంచెళ్ళీ సెవెన్ వరక్ కూ స్టడీ అవర్ సెవెన్ తర్వాతా సెవెన్ నుంచెలీ ఆ సెవెన్ ఫార్ట్ టీ వరకూ ఇంటర్వెల్లు అంటే టిఫిన్.
ఉమ్
టిఫిన్ తిన్న తర్వాత మళ్ళా ఎయిట్కే స్టార్ట్ కాలేజీగా
ఎయిట్ట్కే
ఎయిట్ కే స్టార్ట్ ఏయిట్ నుంచలి ఆ వన్ టెన్ వరకు వన్ టెన్
ఉమ్
వన్ టెన్ వరకు
పోదమా
క్లాసులు నాన్ స్టాప్ రెండు క్లాసులు అయితాయి
ఉమ్
దాని తర్వాత లంచ్ బ్రేక్ ఇక లంచ్ వన్ టెన్ తర్వాత వన్ టెన్ అవునండి వన్ టెన్ తర్ వన్ టెన్ నుంచలే ఒక గంట మళ్ళ టూ థర్టీ వరకు
ఉమ్
టూ థర్టీ నుంచలే ఫైవ్ థర్టీ వరకు నాన్ స్టాప్
ఆషాబ
దాని తర్వాత ఫైవ్ థర్టీ నుంచేలి ఓ అర్ధగంట బ్రేక్ అండి స్నాక్స్ బ్రేక్
స్నాక్స్ అంటే ఏమేమి పెడతారండి
స్నాక్స్ అటుకులు వెడతారు లేదంటే మడుగులు వేడు మడుగులు కాదు గానీ ఇవి ఉంటాయి చూడండి పాప్దాని ఏమో అంటారు ఆరెంజ్ కలర్ లో ఉంటాయి దాన్ని అటుకుళ్ లెక్కనే ఉంటాయి పాప్ధాన్ ఏమో అంటారు కదా ఆ మత్ కట్కోలు
మాట్కాట్కోలా అండి
మట్ కటుకులు అటుకులు ఎల్లో కలర్ ఇ లేదంటే కూడాళ్ పెడతారు ఏ పకోడికోడి ఏం పెట్టడు ఇంకా లేదంటే ఇవి ఉంటాయి ఆ బిస్కెట్ ప్యాకెట్లు
ఉంటదండి
లంచ్ టైమ్ టేబుల్లా అలా పప్పు పప్పు చారు పప్పు పప్పు చేసినప్పుడు పప్పు చార్జ్ చేయరూ పప్పు చార్జ్ చేసినప్పుడు పప్పు చేయరు గాని పప్పు చారు ఆలుగడ్డ అయితే వెట్ ఆలుగడ్డ అప్పుడప్పుడు ఉంటారండి ఆ ఊకె కట్ చేసుడు కదా ఎవడు పెట్టడు పప్పు చార్ అయితే డైలీ ఉంటది
మరి నాన్ వెజ్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయాండి
నాన్ వెజ్ ల చికెనే ఉంటదండి
అంటే కొడుగుడ్డు మటన్ ఫిష్ ఏం పెట్టరా అండి
లేదు కొడుగుడ్డు పెడితేే పెడతారూ మటన్ మటన్ అంటే గోటుని కోసినప్పుడు పెడతారు అంటే కాలేజ్లో ఏమయినా గోటును కట్ చేసినప్పుడు
ఆడా మరి మీకు కోడుగుడ్డూ అంటే ఏమన్నా ఆమ్లెట్ గానీ దోశలు టిఫిన్స్ ఏముంటయని
దోశా బోండా గంతే చి దోశ ఉండదిగా దోశ వెట్ టరు గంత మందికి నాలు నాలుగు వందల మందికి ఏం బెడతారు అండి దోష
మరీ ఈ రైస్ లో ఏం బెడతారండి అన్నం స్పెషల్ డే అయినప్పుడు
స్పెషల్ డే అయినప్పుడు మాటను చికెన్ గంతె
బిర్యానీ బిర్యానీ ఏం బెట్టరా అండి
పెట్టరండి ఓన్లీ పుల్స్ కూరా అండుతరు గంతే అది గూడా మొత్తం పులుసే ఉంటది అల్ల బొక్కల్ తకువా ముక్కల్ తకువ వారానికి సండే సండే
అంటే వెనస్డే వెట్టరా అండి
వెనస్ డే వెట్టరండి
నేను గూడా హస్టల్లో ఉంటా నేను నా ఆస్టల్లో ఎలా అంటే డేలీ మధ్యాహ్నం పప్పు కామన్ ఉంటది మళ్ళీ నైట్ అచ్చేసరికి సాంబార్ కామన్ ఉంటది మళ్ళీ మన కర్రీ ఏంటే ఆలూ ఏదన్న పొద్దుగాల టిఫిన్స్ లల్లో ఇప్పడదాకైతే మాకు దోశ దోశ అంటే ఊతప్పం ఉంటది గదా పెద్దవి
ఆహ
అది వెడతరూ ఇడ్లీ వడా మళ్ళా ఏ పులిహోరా పూరి చపాతి అలా
మా కాడ గట్లనే వేడుతరు గంతే
మరి మీరు ఎప్పుడన్న హాస్టల్లో ఉన్నారా అండి ఇంత ముందు
ఇంత ముందు ఎప్పుడు లేదండి ఇదే ఫస్ట్ టైం
ఎలా అనిపిస్తుంది మరి రేపు మీరు హాస్టల్ వోతున్నారు కాబట్టి
ఏమున్నది పోక తప్పడు గదా అండి ఇగ
అంటే ఇన్ ఎప్పుడు లేరు ఫస్ట్ టైం ఉంటారు ఉండగలుగుతారా మరి
ఇగ దోస్తుల్ తోటి ఎంజాయ్ జెయ్యాలా అండి గంతే
ఉన్నారా అండి మరి మీ దోస్తులు ఆడ
ఉన్నారండి హాస్టల్ దోస్తులు ఉంటారు గద
ఎంత మంది ఉన్నారండి ఆస్టల్ దోస్తులు మీ
ఆష్టల్లనా ఓ త్రీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఆశ్టల్లనే ఉంటారు
ఆ మీ దోస్తులు మీ దోస్తులు ఎంత మంది ఉన్నారా
ఓ చానా మందే ఉన్నారండి క్లాస్ క్లాసే ఉంటడు
ఆస్టల్ దూస్సులు మీకు ఎంతమంది ఉన్నారండి
అరవై
అంటే అరవై మంది మీ దోస్ మీ దోస్తులేనా అండి
అవునండి సిక్స్టీ మెంబర్స్ ఎస్ ఫార్టీ ఎస్ ఫార్టీ ఇటు
ఊహ్ ఊ వేరే సెక్షన్ నుంచి ఏవైనా దోస్తులు ఉన్నారా అండి
వేరే సెక్షన్ నుంచెల్లి గూడా ఉన్నరు
గ ఊ ఊహు గర్ల్స్ ల మరి
గర్ల్స్ ఎక్కడిది బాయ్స్ హాస్టల్ మాది
బాయ్స్ హాస్టల్ ఆహ్ మీది ఇది కాలేజ్ కో కో ఎడ్యుకేషన్ కదా
కాదు
అంటే మొత్తం బాయ్స్
క్లాస్ రూమ్ లో కూడా అవును క్లాస్ రూమ్ లో కూడా మొత్తం బయ్స్ ఎ
ఇంకా మరి అన్నీ మీ మమ్మీ డాడీ ఏమంటున్నారు మరి
ఏమంటారు ఏం అనరు అండి గంతే పోవాలేగా తప్పదు
ఏమన్నా స్పెషల్ ఏమన్నా తినిపించారా అండి మరి ఈరోజు సండే మల్ల మీరు రేపు హాస్టల్ వెళ్ తులు
ఈయల చికెన్ అండి చికెన్
అంటే చికెన్ అంటే డైలీ ఉంటంది కదా అండి మన మటన్ గానీ ఏమి తేలేదా అండి
ఏం చేయలేదండి నేను నిన్న తిన్న గంతే నేన్ కూడా నిన్న తిన్న
ఏం తిన్నారు అండి నిన్న
నిన్నన ఎం తినలేదు అండి ఈ పోయి అదీ ఇదేమంటరు ఇది చపాతీలు ఉంటాయి చూడండి పన్నీర్ తోటి తిన్న గంతే
అంతేనా అండి మరి మీక్ మటన్ ఇష్టం లేదా అండి
మట్టన్ ఇష్టమే అండి
మరి మటన్ తెప్పించుకుంటే అయిపోవు కదండీ మల మీరు రేపు హాస్టల్ కి వెళ్తున్నావు మరి టైమ్ దొరకాలి కదా
ఆహ్ ఏం కాదండి
మరి ఈ ట్వంటీ ఫిఫ్త్ కి రంజాన్ ఉన్నది మరి రంజాన్ కి ఇంటి ఇంటికి వచ్చే ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా
ఇంటికి వచ్చేది ఏం లేదండి పోతే అటే ఉండాలి మొత్తం
ఇగ వన్ ఇయర్ దాకా అటేనా అండి ఏమైన దసరా హాలిడేస్ గానీ గణపతి హాలిడేస్ ఏమన్నా ఇచ్చినప్పుడు
హాలిడేస్ తీసుకోవచ్చా అండి అప్పుడు
అప్పుడు అస్తారా అండి ఇంటికి
అస్త అండి
ఉహు ఫ్రెండ్స్ చెప్పారా అండి మరి మీ ఫ్రెండ్స్ ఇలా నేనూ హస్టల్కి వస్తున్నా అని
ఎవరికి తెల్వద్ సర్ప్రైజ్ సైలెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఇంత వరకు నేను కాలేజీకే వెళ్ళలేదు ఇంక వాడు కాలేజ్కే వెళ్ళలేదు
మరి కాలేజ్ లో అన్నీ మాట్లాడారా అండి మరి హాస్టల్ గురించి
అవునండి మాట్లాడారు
మరి మరి రేపు వెళ్తున్నారా అండి మరి
ఎల్లాలి ఇగ
హీట్ మెత్తలు అన్నీ కొన్నారా అండి
కొన్నమండి
ఉమ్ సరే అండి మీతోని మాట్లాడి బాగా అనిపించినయి ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి మీకు కూడా సరే ఓకె బాయ్
బై